బాగున్నావా
ఆ బాగున్నా నువ్వు
ఆ నేను బాగున్నా ఏం చేస్తున్నావ్ ఎలా ఉన్నావ్
ఏం చెయలేదు బాగున్నా నువ్వేం చేస్తున్నావు తిన్నావా
ఏమి చేయలేద తిన్నా నువ్వు తిన్నావా
ఆ తిన్నాను తిన్నా ఏం తిన్నావ్
బిర్యానీ పెడితే బిర్యానీ తిన్న చికన్ బిర్యానీ
అబ్బబ్బ మాకు మాకు అట్ల పెట్టరులే ఈడ
అవునా మీకుండదా చికెన్ బిర్యానీ
మాకు ఉంటది కాని మంత్కి ఒకసారి ఉంటది
త ఆ ట్వయిస్ నువ్వయితే మంచిగా తింటావనుకో
అబ్బా మనకు ముందే బిర్యానీల అంటే ఇష్టం కదా
అదే కదా మనం కాలేజ్ లో ఉన్నప్పుడు చూస్త కదా
అదే కదా
ఇష్టం కదా
ఆ
ఆ మాకైతే వెన్స్డే ఉంటుంది సండే ఉంటుంది ఆ వెన్స్డే చికెన్ కర్రి ఉంటు ఉంటుంది సండే చికెన్ బిర్యానీ ఉంటుంది
అవునా మ కబాబ్ ఒకసారి కర్రీ ఒక సారి బిర్యానీ అట్ల పెడతారనమాట
అవునా అంటే చికెన్ ఉండేది మంత్లీ వన్స్ పెడతారా
ఆ లేదు వీక్కిి టూ టైమ్స్ ఉంటది కానీ వీక్ వీక్ ఒక్కొక్క ఐటమ్
అలానా మాకు అట్లేము ఉండదు లేదురా రొటీన్ గా ఉంటుంది
అవునా కానీ మీరే బెస్ట్ బిర్యానీలు కాబట్టి
ఆ కానీ ఏమంతా మంచిగా చెయ్యారనుకో
ఆ
ఆ మంచిగా చేసి బాస్మతి రైస్ ఆ ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచిగా బాస్మతి రైస్ తో అట్లంత బా పొడి పొడిగా ధామ్ పెట్టి ఎ అట్ల అంతా చేస్తే బాగుంటుంది కానీ మన కట్ల చేయరుగా ఆ ఇంకేంటి ఏం విశేషాలు
పాలి నువ్వే
ఎలా ఉంది కాలజ అన్ంత బా అంద
ఆ ఇప్పుడంతా బాగుంది ముందంత అంత ఏమో తెలియదు కానీ ప్రతి ఎంతా బాగుంది
ఆ బాగా ఎంజాయ్ చేస్తున్నావా కాలేజ్ లో ఫ్రెండ్స్
ఆ ఆ మంచిగా ఉన్న
ఆ ఎవరైనా ఇంటర్లో వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు ా
ఉన్నారు కదా ఆ వింటర్ లో గమ కోసం ఎడతాంట కదా వీడ వంది
అవునా
తెలిదు కదా అమ్మ ఇదే ఉంద న
ఆ తెలుసులే ఎందు కేర్చడం ఒకరి గురించి ఆ ఇప్పుడు మాట్లాడుతుందా నీతో ఆ మాట్లాడుతుా నీతో
ఆహా మాట్లాడుదు
అంతేలే ఇప్పుడు ఒక మనిషి అంత మంచిగా ఉంటున్నారు అంటే మనము సల్లేమ అంత మంచిగా ఉన్నారు కదా అని చెప్పి మనం మంచిగా ఉంటాము
ఆ వాళ్ళ గ్యాంగ్ అంతా ఉంది కదా ఇక్కడే
ఆ లే నువ్వేం పట్టించుకోోద్దు మంచి
అదే ఆ ఇక్కడ ఒక పాప ఉంది మంచిగా తీసుకుెంటుంది దాన్ని
అవునా
ఆ ఇందాక నువ్వు వీడియో కాల్ చేసావు కదా
ఆ అవునా ఆ అట్లా ఎవరో ఒకరు ఉంటారు లేరాా మనకంటూ మంచి ఉండేవాళ్ళు ఆ అందరికి పిచ్చి అందరితో మంచు గుండి అంటే మీ బ్లాక్ మీ మీ సెక్షన్ అట్ల ఏమన్నా ఒకటేనా మీ ఫ్రెండ్
ఆ నా బెంచ్
విచనా
ఆ నావ బెంచ్ ఏ
అమ్మాయి
అవునవును
ఆ మరి అస్సలు మాట్లాడరా
ఓ అలా ఆ పిల్ల మరే మా బ్రాంచ్ కాదు ఆ పిల్ల వేరు
అవునా
హలో ఆ ఆ
ఆ ఆ వేరే బ్రాంచ్ అయితే ఏం ప్రాబ్లం లే ఆ
నా
కాలేజ్ ఏం పెట్టలేదా ఆ కాలేజ్ లో ఏం పెట్టలేదా
ఆ నిన్న మొన్న ఈవెంట్ పెట్టారు పెట్టినారు పెట్టినారు స్పార్క్ ఆ
అనా మ ఇగ ఎంజాయ్ చేశినవా
ఓ లేదురా నేను ఇడే రూమ్ లో ఉన్నా
అవునా
ఆ ఇం ఇంట్రెస్ట్ లేదు అందు కెళ్ళల
అంతే ఎవరికైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకే ఇంట్రెస్ట్ ఉంటుందిరా ఇం ఇక మళ్ళీ ఆ తర్వాత ఏముందిలే ఏం లే అనేలాగా ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఏ ఆ మ సిస్ బావుంది మా సిస్లంతా లేరు ఇప్పుడు ఒక సిస్ యుఎస్ కెళ్ళి పోయింది. ఆ ఇంకొక అక్క జాబ్ చేస్ సుందీ
ఆ
ఆ ఏంతో ఒకసారి అంతా వెళ్ళిపోయిన తర్వాత ఎవరికెవరో
అవునా
హం ఆ నా వాళ్ళు అంతా బాగు ఉన్నారు అన్న వాళ్ళు ఇప్పుడు హ్ మ్ ఎమ్న ఇంకా వాళ్ళది అయిపోయింది కదా ఆ ఆ అయిపోయింది అయిపోయింది మా పెద్దన్నది అయిపోయింది. ఇప్పుడూ చూడాలి. మా అన్న జాబ్ చేయాలి.
ఆ
ఇంకేంట్రా మీ తమ్ముడు బర్త్డే ఆ మా చిట్టి చెల్లి బాగుంది. ఆ ఎప్పుడో ఫోర్ ఇయర్స్ వన్స్ కదా మీ తమ్ముడు బర్త్డే మా తమ్ముడు బర్త్ డే ఆ
బాగా గుర్తుందే
ఆ ఎందుకు గుర్తుండదు. సరు వాళ్ళక్ గుర్తుండవా
అదే అదే కదా
ఆ చాలా స్పెషల్ అయిన వాళ్ళు ఎట్లుంటార్రా ఫోర్ ఇయర్స్ బర్త్డే జరుపుకోకోకుండా
కదా
ఆ మనమైతేనా వన్ ఇయర్ బర్త్డే కి ఎంత వెయిట్ చేస్తామో
హ్
మన బర్త్డే ఇప్పుడోస్తుందా అప్పడోస్తుందా ఇంకా టూ మంత్స్ ఉంది వన్ మంత్ ఉంన్నాయి అని చెప్పి
అవును వాళ్ళ అయితే ఫోర్ మంత్స్ ఆఫకో అన్నట్లు పాపం
ఆ నీ బర్త్డే నేన్ చెప్పనా
ఆ చెప్పు
డిసెంబర్ ట్వంటి తర్డ్
ఆ బాగ్ గుర్తుంది. నీది ఇప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్త్
నాద్ ఎప్పుడు నీకు కన్ఫ్యూసనే
అవును. ట్వంటీ సెకండ్ కదా
ఆ ఆ ట్వంటీ సెకండు ట్వంటీ థర్డు ట్వంటీ ఫోర్తు అన్ని డేట్స్ నావే ఏహ్
ఇప్పుడువనాగు గుర్తులేదు నాకు
ఏమో గుర్తు దెచ్చుకో
లే నిజంగా గుర్ తు లేదు
ఆ నీకెందుకు గుర్ తుంటది డైలీ డైలీ స్టోరీస్ వెడ్తావ్ జూడు ఎవరివో కరివి వాళ్ళవైతే నీకు ఊరందరివి గుర్తుంటయ్
అట్ల గాదురా
ఆ మళ్ళీ శ్రీ ఆ మళ్ళీ నాకు అమ్మాయిది గుర్తుండది దెల్సా
అవునా అమ్మాయ్ ది ఆగస్టు ట్వంటీ వను
ఆ ఇంకేేం టే ఆ మన ఇం టర్ ఫ్రెండ్ హేమాకిి పాబ బుట్టింది
ఎంది
ఆ
హేమక్ పెలైందా?
ఆ తెలీదా నీకి
గా హేమ నువ్ చెప్పేద్ ఓకే ఓకే
ఆ ఆ మంత్ మన ఆ మన ఫ్రెండు మన గ్యాంగ్ ఇంట్లో ఉండేది గదా ఆ అమ్మాయి
అవునవును
ఆ ఆ పాప బుట్టింది, ఆ మధ్యాహ్నం ఇంకో ఫ్రెండ్ ఫోన్ జేస్తే చెప్పా.
చేసిందా ఫోను?
ఆ
మాట్లాడతారేం మీరు
ఆహా లేదు లేదు లేదు మేం మాట్ల ట్లాడమ్ము మధ్యాహ్నం చేస్తే వేరే అమ్మాయి చెప్పింది
అవునా
ఆ ఇంకేంటి అ అయినా మన ఇంటర్లో ఆ టిఫిన్సు అది డైనింగ్ హాలు క్యాంటీను అంత మంది ఆ అ ఏదైనా మనకి పాస్ట్ ఐపనదే బాగుంటంది అనిపిస్తది రా మనమేం మనుకుంటాం ఆ ఆ నెక్స్ట్ బీటెక్ బీటెక్ అది ఇది ఏదో ఒకటని అట్లా ఇట్లా అట్లా ఎంజాయ్ జేయాలి ఇట్లా ఎంజాయ్ జేయాలి అనుకుంటాము. ఆ ఏమైనా స్కూల్ డేస్ గానీ ఇంటర్ డేస్ గానీ
ఊ
చాలా బాగుంటాయి
ఏమో బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంది
మ్ చాలా బావుందిరా
మాట్లాడుతుంద నీతొ
ఆ హా నాతొ నాతో ఏమంత ఎవరు టచ్ లో లేరురా ఎవరేమంత మాట్లాడరు
ఆమ్
ఆ ఆ ఇంకేం ప్రశ్ ఆ ఇంకేం రా
చెప్పాలిర నువ్వే
ఏంటో అప్పుడేఅయితాయ
ఆ
ఏంటో ఏం చెయ్యాలో ఏమైనా నేర్చుకున్నావా పైథాన్ అంట జావా అంటా ఇవంట ఇంకా మనకి చాలా ఉంటుంది అది ఇది అని చెప్పి
అవును ఫైతాన్ నేర్చుకోవాలి
ఆ అదే చాలా ఈజీ అంటారు నేను కూడా నేర్చుకోవాలి చాలా మందిని అడుగుతున్నా ఏంటి ఏమని ఇప్పుడు చాలా కష్టంగుంది ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయార
ఆ ఆ మంచిగ వస్తున్నాయా
మా ఫ్రెండ్స్ నిన్ను చూస్తుంది
ఆ అవునా వస్తే పర్లేదురా నీకు నమ్మకంముందా ప్లేస్మెంట్ లోనే వస్తుంది అని
పెద్ద లేదు
ఆ కానీ ఇప్పుడు ఒకేలా బయట చూసుకొని అట్లంతా చూసుకోవాలంటే కష్టం అవుతుంది కదా
అవును అవును కష్టమైతంది
మ్ చూద్దాం అప్పటికి ఏమరి ఏదైతేఅ దౌతుంది
అదే
చెప్పాలి
ఏం చెప్పాలి ఏమైనా బయటికి వెళ్ళలేదా మంచిగా రెస్టారెంట్స్ గాని ఫుడ్
లేదూ నేను కాలేజ్ హస్ టెల్ కదా
ఆ అవును కదా ఛాన్స్ ఉండదు కదా హాస్టల్ లో ఉంటే ఆ అదే బయట పీజీలో కాని అలా అంతా ఉంటే మంచిగా తిరగచ్చు
ఆ త్రీ మంత్స్ అంతే పిజి కెలిపోతా
అవునా
ఆ
ఆ... అంతే అంటే థర్డ్ ఇయర్ వరకు హాస్టల్లో ఉండాలన ఆ సరే సరే సరే అయితే ఆ